హలో
వ
వినిపిస్తుందా రా
ఆ ఇనిపిస్తుంది చెప్పు
ఎప్పుడు లేదు ఇప్పుడేనా
ఇప్పుడే జస్ట్
తిన్నావా
లేదే ఇంకా లేట్ అయింది నైట్ వర్క్
ఎన్ని అయినయ్ క్లయింట్స్ నిన్న నైటు
న అవ్వడం అయింది కానీ ఏంటంటే నిన్న నాది నెట్ ఇష్యూ వల్ల లాగిన్ అవ్వలా లేట్ అయిపోయింది
ఇంకా నెట్ ఇష్యు క్లియర్ అవ్వలే ప
ఇన్స్టాల్ చేసారు కానీ ఏంటంటే నెట్ ఇష్యూ నిన్న వా వానపడిందిగా దానివల్ల ఇష్యూ అయింది వాళ్ళ ఏమో రెస్పాండ్ అయ్యర్లే గాని వచ్చి రిపే వచ్చి మొత్తం అంతా వైర్లు తెగిపోయినాయని చెప్పి ఇంకా మొత్తం అలా రిపేర్ చేషిరు అంతా ఐయేసరికి ఎయిట్ థర్టీ ఐయ్యింది
ఏట్ మట్ ఎరి చెప్పవా
చెప్ప ఆ చెప్పడం అంటే చెప్పలేదు ఎందుకు ఎందుకంటే నిన్న కూడా ఇలాగే ఇష్యూ అయిందిగా ఎన్నోడిసింది రోజుకి ఒక ఇష్టం అనుకుంటాడని ఏం మాట్లాడలేదు ఇంకా ఏం చెప్పలే అట్లా కూర్చున్నా లేదంటే ఏక్కడికైనా వెళ్దాము అటుగాని మన ఇంటి క వెళ్దాము అనుకున్నా అట్లా ఎన్ని అయితే ఏమన్నా దాని దగ్గర అనట్టుంది కదా చూద్దాము అను ఉన్నా కానీ ఇంకా వాళ్ళకే కాల్స్ చేసి చేసి ఇంకా చివరికి వాళ్ళ ఇష్యూ క్లియర్ అయిందని చెప్పి చెప్పి నయిన్ కి కాల్ చేశారు ఇంకా నైన్కి లాగిన్ ఇంకేమైతే అట్లా అట్లా చేసే ఉన్న వరకు ట్వంటీ నైన్ అయ్యాయి
ఏం అనలేదా అంత లేట్ అవుతుంటే
అంటే మనం ఫోన్ నెట్ తో లాగిన్ చేసి అట్లా ఉంచాను అట్లా ఉంచి మేనేజ్ చేశాను ఎందుకంటే అంతకు ముందు రోజే అట్లా అయింది కదా మ మళ్ళీ ఏమని అనుకుంటే మళ్ళీ బ్యాక్ టు అవ ఏదోడు చెప్తాడు మళ్ళీ ఇంకేం మాట్లాడాలా అలాగే ఉండి నా ఇంత పటీకి నైన్ అయిందిలే ఇంక అప్పటి నుంచి ఇంకా కుట్టా
నిన్న మా టీం లో కొన్ని న్స్ చేశారు ఆ సెకండీ స్మల్ బ్యాలెన్స్ ఎలిజిబిలిటీ కదా ఇలాగా కొంతమందిని వెళ్ళ ఉల్టీలక్ము చేసారు ఆతిలో ఉన్న సెకండరీ లో ఉన్న వాళ్ళనే ఏమో ఆస్తులోకి మూవ్ చేసారు స్మాల్ బ్యాలెన్స్ లోన్న్న వల్లనేమో ఆపులకు మ చేశారు ఇలా చాలా సిందిస్తరికి నేనున్నమాట పన్న
అదేలే అదేలే కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటున్నాయి లై ప్రాజెక్ట్ సో ఏమన్నా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటే అటు అప్ అండ్ డౌన్స్ అవుతుంటే అటు ఇటు మారుస్తున్నట్లే మొన్నటి దాకా మా దాంట్లో కూడా అలా ఒకళ్ళ ఇద్దరుని చేంజ్ చేసారు మళ్ళీ దాని త వ త్త మళ్ళీ మళ్ళీ ఇంప్పుడు మా ఇప్పుడు మేం చేసేది గానీ అయిపోయింది మళ్ళీ మొన్నటి దాకా లేదేమో అనుకున్నాంగా ని మళ్ళీ బానే ఉంది
ఇప్పుడు చేర ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా
మ్మ్
హలో హలో
ఆ తీసుకొచ్చాడు ఎందుకంటే ఒకటి అలవాటై త్తది కదా ఒకటి అలవాటు అయినాక మళ్ళీ మనం చేంజ్ అయ్యి మళ్ళీ మనం రిఫ్రెష్ అయ్యేలోపు ఈ లోపు అక్కడ మొత్తం క్వాలిటీ అంతా పోతది మళ్ళీ మనకి రిస్క్ అయిపోద్ది
నేనప్పుడు అడిగినప్పుడు మూ అవనని చెప్పా కదా ఇంక అప్పటి నుంచి నేను కథపట్టలేదు
ఫోన్లే అది ఎక్కడ మళ్ళీ రిస్క్ అయిద్దా అని చెప్ప అనుకున్నా నేను ఇప్పుడిప్పుడే కొంచెం లైన్ లో పడత్న్నావు మళ్ళీ అదేమైతద అని అనుకున్నా
అంటే ఒకదా అంటే ప్రాజెక్ట్ మనం చేంజ్ అవుతున్న కొద్దీ మన క్వాలిటీ కూడా డిస్టర్బ్ అయితదా
ఎందుకవదు ఇప్పుడు మనం ఒక దాంట్లో కంటిన్యూగా చేస్తన్నప్పుడు మళ్ళీ దాని తర్వాత ఆ కంటిన్యూషన్ పోయి మళ్ళీ వేరే దాంట్లోకి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటరు ఆ ట్రైనింగ్ మనకి అ అర్థమయ్యి మళ్ళీ మనం అందులో సెట్ తయ్యలోపు క్వాలిటీ పోతుందిగా
ఓకే అంత
పోతుది మళ్ళీ అది ఎఫెక్ట్ అయిపోతుది దానికి దీనికి మొత్తం అంతా కలీన్ పెన్ గోల
అర్థమయ్యింది ఇక్కడ నాకు
ఇప్పుడు అట్లాగే అట్లాగే మొన్న ఒకళ ఇద్దరిని మారిస్తే లే అలాగే అయ్యింది దానివల్ల మళ్ళీ
మీ టటీమ్ లో అబ్బాయిని మాట్లాడు కదా చెన్నగి దగ్గర్లో అబ్బాయిని తన రిటర్న్ వచ్చేసాడా లేదంటే మళ్ళీ అదే ప్రాజెక్ట్ లో చేస్తున్నాడా
అదే అదే ప్రాజెక్ట్ లో మార్చరు మళ్ళీ వాడిని అడిగితే ఎప్పుడుకో మా వచ్చారు మళ్ళీ రీసెంట్ గానే ఒక వన్ వీక్ నుంచి ఆతున్నాడు మా దాంట్లో ఒకే వన్ వీక్ బ్యాక్ ఇ నుంచి ఆయిన ముందే మార్చినప్పుడే చెప్పాడు ముందే మార్చిన వినప్పుడే మాట్లాడుకున్నా న్నారు మళ్ళీ ఇందులో గనక ఇది గనక ఈ ప్రాజెక్ట్ కనుక మళ్ళీ హైప్ వచ్చి బాగుంటే బంప్ అయితే మాత్రం మళ్ళీ బ్యాక్ తీసుకురావాలని ముందే మాట్లాడుకునే వెళ్ళారు ఎందుకంటే అంట ఇది అలవాటేన పని మళ్ళీ కొత్త దాంట్లో అదంతా పోస్టింగ్ కి సంబంధించినవి పేమెంట్స్ అదంతా వర్కౌట్ అవ్వదుస్లా ఎందుకంటే పేమెంట్స్ అ అంతా మళ్ళీ పో అవేనంటే లేట్ అయితది కాల్ అంతా బా అ హెడక్ గా ఉంటదింది ఒకటి రెండు మాకు వస్తుంది అనే పెద్ద తళక నొప్పిగా ఉంట చేయడానికి ఇంకా అవన్నీ అవ్వాలంటే అంట కష్టం
మాకు టార్గెట్ ఫార్టీ తిన్నారా ఎవ్వరం రీచ్ అవ్వట్లేదు టార్గెట్ భయమేస్తుంది వాడుగెటెత్తాడేమో నిజలు పీకేస్తారా టార్గెట్ రీచ్ అవ్వకపోతే
రీచ్ అవ్వాలి మా్యాక్సిమం రీచ్ అవ్వాల అంటారు కానీ అది ఎన్నంటే ఫస్ట్ కానీ రీచ్ అవ్వాలి
మాగం తట్టి వర నే
రీచ్ అవ్వాలి అంటే కొంచం కొంచెం అలవాటు అయ్యి కొద్ది అవుతుదిలే కాని స్టార్టింగ్ లో అట్లాగే ఉంటంది ఏమి ఏమనరు కొన్ని రోజులు కానీ ఏంటంటే తర్వాత ఖచ్చితంగా రీచ్ అవ్వాలంటారు మాకైనా ఫస్ట్ తథర్టీటి ఇప్పుడు థర్టీ టూ అయింది
అ
ఫస్ట్ లో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ లో ఉన్నప్పుడు అదే కదా మీకు మాకు డిఫరెన్స్ అదే కాలింగ్ కి ఒక టార్గెట్ ఉంటది అది నాన్ మాలుగాప్పు మీరు దీని మీద కదా
ఆ మా అంత లేదు పాప కాలింగ్ మాకు కూడా ఉంది ఇమే అకౌంట్ అని క్క్ చేసేస్తున్నాము అకౌంట్స్ అ చెయట్లా మేము సపోజ బిసబిఎస్ సోమాస్ అనుకో అది కాల్ చేయాలంటున్నారు అవి స్కిప్ చేసేస్త నమో
ఇప్పుడు అంటే స్కిప్ చేయడానికి స్టార్టింగ్ లో కాబట్టి మీకు ఎ క్కువే అకౌంట్స్ ఎత్ న్నడు ఆ దానికి స్కిప్ చేసినా మీ ఏం అవ్వట్లేదు కానీ దా కానీ ముందు ముందు వెళ్ళేసరికి అవి అకౌంట్స్ మనం కంపల్సరీ చేయాలి ఎందుకంటే హైర్ డేస్ లోకి వచ్చేస్తాయ్ ఇప్పుడు కంపల్సరీ మనం చేయాల్సిందే మనం కాకపోతే ఎవరు జేయురవి
అవును తెలుసు అందుకనే ప్రజెంటిప్ ఇప్పుడు ఉన్న అకౌంట్ అన్ని పుట్టుకో
బుల్లయితదిల్లే ఎల్లు కంటే అది ముందు ముందు ఇప్పుడిప్పుడే కదా కొంచెం అలవాటు పడ్డాక అంతా సెట్ అయితదిలే టెన్షనేమ్ తీస్కోకు కానీ ముందులో ఏమన్రే మ్మ్
మెసేజ్ పెట్టావా
అస్ లు ఎవర్కి
సార్కి
చెయ్యి నువ్వు ఈ రోజు ఒకసారి నువ్వు ఈ రోజు చెయ్యి ఒకసారి
అంటే ఈ మంత్తో ఫిఫ్త్ పం పైతది
ఆ అద్ అదే అదే అర్ధవైయింది ఒకసారి చెయ్యి నేను ఈలోపు అక్కతో ఒకసారి చెప్ ఐతే మన ఇద్దరి గురించ్ చెప్పమని ఆయన అంటే ఎప్పుడు ఖాళీ ఉంటారో ఏంటో తెలియదు కదా ఒకసారి వాళ్ళ అదైతే
ఆయన ఆఫ్టర్నూన్ టై లో ఖాళీ ఉంటాది అట్టే ట్వెల్వ్ థర్టీకి వన్కి అలా లేస్తారు అన్నమాట పడుకోన్ని
నువ్ మెసేజ్ చెయ్యి నేను దాన్ని బట్టి చూస్తాను
వాళ్ళ పిల్లల్ని ఏవన్నా హెల్త్ ఇన్షూ హాస్పిటల్ కి
మ్మ్ అదేలే ఇంకా వీకెండ్స్ అట్లా ఇంకా వాళ్ళ పనులు ఉంటాయ్గా అయన నేను అక్కతో చెప్తాను ఒకసారి ఇద్దరికి నీ గురించి నా గురించి చెప్పని ఒక్సారి నువ్ కూడా మేసేజ్ చేయ్దాని లెట్టే చూద్దాం
నాకు బయటకేల్లాలని ఉంది
ఏం వెళ్తాం అక్కడ ఎట్లా ఉందేంటి టెంపరేచరు
టెంపరేచర్ ఇక్కడ నార్మల్గానే ఉంది అంటే
టర్గా వుందిన్ అంటే మొన్న వానపడింది కదా నిన్న బాగా ఇరగదీసింది కాని ఈ రోజు కొంజం బెట్ర్ లెగుద్దాం అనుకున్నానే బాబు ఈ రోజు కొంచెం వరక్కుందని జెప్పి య కళ్ళె సేది ఏదో ఒకటి అయింటే సాటర్ డే మళ్ళి నైట్ నిద్ర పట్టట్లేదని జెప్పి
అవును
లేపి మామ్మ చెప్పాను లే లేపింది కాగాని మనం ఎక్కడ వర్కౌట్ అవ్వట్లే అట్లా అట్లా ఇప్పుడు దా చేసా
ఇ ఒక సైకిల్ అలవాటు అయిపోయింది కదా
అదే వచ్చిన్ బాధ ఈ మాములప్పుడేమో ఓకే ఇప్పుడు వర్క్ ఉంటది కాబట్టి టైం ఈ టూ డేస్ మామూలుగా ఉన్నట్
అర ఓ ఆ ఇంటికి దగ్గర ఉండి నువ్వే అలా అంటే నేను పీజీ లో ఒక్కదాన్ని బిక్కుబిక్
నేను అదే అనుకుంటా ఉంటానే బాబు ఇక ఇక్కడైనా ఏం తిరుగుతాంలే అటు ఇటు ఏం వెళ్లట్లా అసలు
ఎండ్లకు భయపడి నిన్న అది ఒక్కటే ఎల్లిందంట కదా
ఏమో అసలు నేను కాల్ చెయలే ఆ రమ్మంది గానీ రమ్మంది నాకేమో ఐ ఇన్ఫెక్ట్ అయ్యింది ఇదే మొన్న బయటికి వెళ్ళాను అదే ఎండకి ఇంట్లోయ్యో కావంటే బయటికి కిలో చ మంచి ఎండలో దాని అలా ఇన్ఫెక్ట్ అయిపోయి మొత్తం రెడ్గా అయిపోయింది ఎక్కడ అసలు రూడేస్ నుంచి ఏమ్ బాలా అదే అసలు అది ఏమనుకున్నాా ఎంటా అనుకున్నా కానీ దానికి చర్లే చెప్ కాని ఇంకా ఇంకా అదే అర్ధం చేసుకుంటదిలే అని వదిలేస అసలు కాల్ చేయలేదే నిన్న అంతా టిష్యూ అది ఇది ఇదే సరిపోయింది
ఎలెక్ట్రనిక్ కంపెనీ వడ్ ఇప్పుడు చాలా హెడ్ పెట్టే వాడికి చెప్పాడు ఇలా ఎగ్జామ్ ఉంటది ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ మొత్తం ఎ
వాడైనా ఆఫీస్ లోనే ఇంటర్వ్యూ చెస్తాడే బయట తెన్నేడు అదంత పెద్ద టాస్క్ లే
ఎలక్ట్రానిక్ వాడు నేను ఆల్రెడీ స్టడీస్ చేశా కాబట్టి చెప్
అది ఆల్రెడీ ఫేస్ చేసిందిగా అప్పుడు
అప్పుడు మన కాలేజీ లో చింది వేరే బాడత్ హైరింగ్ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ గా డిఫరెంట్ తెలుసా నేను
బాగా డిఫరెన్స్ ఎందుకంటే అదంత్ అంత లో అంతా లోకల్ కదా లోకల్ కదా వాడికి ఆ మాత్రం డిమాండ్ ఉంటదిలే కానీ
డిగ్రీ చూస్తాడు వో మనకు మన నాలెడ్జ్ చెక్ చేస్తాడు ప్లస్ మనం అక్కడ వాడి సరౌండింగ్స్ లో ఉన్నామా లేదని నన్ను కూడా చూస్తాడు గా అప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంత దూరం నుంచి వస్తారా అది ఇది అని ఇక్కడ పీజీ తీసుకుంటానని చెప్పా చాలా
ఇన్ని కావాలి ఇన్న నిన్న కూడా అంతే అంట ఎలా ఎలా స్టే చేస్తారు ఇప్పుడు అక్కడ మీకు మీరు ఇక్కడ కదా ఏంటి ఇంకేం అసలు మామూలుగా ఇక్కడ లోకల్ అయితేనే ఇన్ అడిగడంట అసలు రేపుపోద్దున ఎ హ అదైనా ఎన్ నివేర్ అని చెప్పించాడు ఓర్నీ ఇక్కడని ఇవ్వలేదు క్కలా నివ్వలా
తాడు లోకల్ అని కాదు కానీ వాడి మైండ్ సెట్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వాడు అదే ప్రిఫర్ చేస్తున్నాడు ఫర్ సపోజ దీని కాంపిటీషన్గా ఎవరైనా వెళ్ళారనుకో కో వాడికి కొంచెం హైయెస్ట్ డిగ్రీ ఉందనుకో వాడిని తీసుకుంటాడు
మ్మ్